అడే
ఆ బాగున్నాండి మీరు
తిన్నారా అండి హ్హ్
తిన్నా అండీ మీరు తిన్నారా
ఆ తిన్నానండి ఏంటి స్పెషల్
పెషల్ వాటాకి
ఆ అ మీ ఇంట్లో చెట్లు ఉన్నాయా అండి
ఆ అండి
మీ ఇంట్లో చెట్లు ఉన్నాయా
ఆ ఉన్నాయండి
ఏమేం ఉన్నాయండి ఈ
ఏమంటే చింత చెట్టు కొబ్బరి చెట్లు
ఉమ్
జామ చెట్లు సపోట చెట్లు అంతే అండి
ఆ అంటే కొబ్బరి బొండాలకి అన్ కొబ్బరి బొండం చెట్లకి కాయలు కాసినాయ అండి బ
రీసెంట్గా
కాయలా బోండాలా అండి అవి
అ అండి
కాయలా బోండాలా
బొండాలండి
అ మీకు సమ్మర్ సీజన్ లో బయట కొనువాల్సిన అవసరం లేదు
ఆ అవునండి ఇంట్లోనే ఉంటాయ్
ఉమ్ హు
మీ ఫేవ్ ఫేవరెట్ ఇన్ఫ్లు ఇన్ఫ్లుఎన్సర్ ఎవరండి
ఇన్ఫ్లుయెన్సరా
మ్
అంటే బే అర్ధం కాలేదం
ఇం ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఇన్స్టాలో ఉంటారు కదా
నేను పెద్దగా ఎవరి నీ అంటే ఇన్స్టా రీల్స్ చూస్తా కానీ ఇంప్రెన్స్ ని అంతా పట్టించుకోనండి
అవును
మీకున్నారా
లేదండి
ఇంకా మీ ఫేవరెట్ డిష్ ఏంటండి
ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ ఎస్ ప్రెసెంట్
ఓ
ఎగ్ ఎగ్ ఎగ్ కర్రి ఫ్రై
మీక్ చేయడం వచ్చా
కావచండి కొంచం
ఎలా చేస్తారండి మీరు
అంటే ఎలాంటే ప్రాసెస్ తెలీదండి యూట్యూబ్ లో చూసి చేస్తా.
ఇప్పటి వరకు ఏం చేయలేద అంటే ఎట్లా ఎట్లా చేసారో ఏమన్నా ఐడియా ఉంటే చెప్ప ఇ
ఎట్లా అంటే మరి ఎంత ఐడియా లేదండి అంటే చేయాలనిపించినప్పుడు యూట్యూబ్లో కొట్టి చేస్తంది మీకొచ్చాండి
ఉ నాకు తెలిసి పెద్దగా రాదండి.
అండి
నాకు పెద్దగా కుటింగ్ రాదండి.
అవునా
అ బ ఇంకా మీ డైలీ హాబీస్ ఏంటండి?
డైలీ ఏముందండి న్నడం ఫ్రెండ్స్ తో బయటి కేళ్ళి తిరగడం
అంతే అండి
ఇంకా మీ ఆల్ టైమ్ అంటే మీరు ఇప్పటి వరకు బాగా అంటే ఏదనా డిష్ బాగా కుక్ చేసి పర్ఫెక్ట్ గా సెట్ అయిన డిష్ అట్లా ఏమన్నా ఉన్నాయాఅండి
పర్ఫెక్ట్ అంటే అంత పర్ఫెక్ట్ చేయలే అండి ఎప్పుడు జస్ట్ చేస్తా అంతే ఎవరు లేని టైంలో
అవ పేసిపిక్ గా ఏం కుక్ చేయరా అయితే మీరు?
లేదండి
మీరు ఫెస్టివల్స్ ల్లో ఏ ఫెస్టివల్ బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి. అ
బాగంటి దసరా అండి
ఎక్కువ అయితే వినాయక చవితి వినాయక చవితి ఆర్ దసరా
ఏమి చేస్తారండి వినాయక చవితి కి మీరు
అంటే వినాయకుడిని పెడతామండి మా ఫ్రెండ్స్ అందరూ మోడల్సే మా విలేజ్ లో
ఓకే ఇంకా మీ ఫేవరెట్ పిస్ ఏంటండి?
ఆండీ
అంటే మీకు బాగా ఇష్టమైన థిమ్స్
అర్థం కాలండి
మీకు ఇది బాగా ఇష్టం అన్న పనులు ఏమన్నా ఉన్నాయా అంటే ఇది చేస్తే నేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతా
అట్లా అలాంటి ఏమి లేవండి
మీకు డ్యాన్స్ చేయడం వచ్చాఅండి
ఏంటండి
మీరు డ్యాన్స్ చేయడం వచ్చా అంటున్నా మీ
నాకు డ్యాన్స్ పెద్ధగా రాదండి
అవునా
ఫేవరెట్ గేమ్
కబడ్డి
ఆడతారా మీరు
ఆడేదాన్ని
అవునా
మ్మ్ మా స్కూల్ లో ఉన్నప్పుడు బాగా ఆడేదాన్ని
ఆ
మీ ఫెవరెట్ గేమ్
ఫేవరెట్ గేమ్
శేట్టిల్ అండి
ఆడతారా బాగా
ఆ టీవీ చూస్తారాండి మీరు
చాలా తక్కువ అండి
ఫేవరెట్ షో ఏం చూస్తారండి ఎక్కువగా
మీకు సుధీర్ షోస్ బాగా ఇష్టామండి
ఆ అండి
సుధీర్ సార్ గానీ ప్రదీప్ షోస్ ఏవైనా గానీ చాలా ఇష్టం
ఆ
మీరు చూస్తార
లేదండి
మీరు ఏషోస్ చూడరా డీ జబర్దస్త్ అలా చాలా ఉంటాయి గదా
లేదండి టీవీ చూడను
ఉ షోస్ చూడాలంటే టీవీయే చూడాల్సిన అవసరం లేదండి ఫోన్ లో గూడా వస్తున్నాయి కదా ఈ మధ్య
ఫోన్లో గూడా వస్తాయ్ కాని చూడను
ఓకే ఇంకా మీ ఫేవరెట్ ఫేవరెట్ యాక్టర్ ఎవరండి అంటే
ఫేవరెట్ యాక్టర్
ఎస్ అండి
ఇష్ ఫేవరెట్ యాక్టర్ అంటే నాకువోచ్చేసి
ఓకే అండి బాయ్
బాయ్